ఎం చేస్తున్నావ్ హలో ఎం చేస్తున్నావ్
ఏం చేసలా నేను బయట కూర్చున్నా నువ్వేం చేస్తున్నావ్
అవునా నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా ఆ ప్రషబ్ భై అలాగ చునాన్ అన్నమాట
ఉహు తిన్నావా
ఆ తిన్నాను నువ్వు తిన్నావా
ఆ ఆఫ్టర్నూనె తిన్న ఏం కరీ వండిరు
మీరేం తిన్నారు
మేము పప్పు వేసింది మమ్మీ
అవునా నేను పయల్చి పులుసుు అండ్ బెం కాదు అదేం కర్రీ టమాటా కర్రీ
ఓకే ఇంకా ఏం ఏం చేస్తారు మీ ఇంట్లో వాళ్ళందరూ
ఏం చేయట్లేదు ఖాళీగానే ఉన్నారు అందరు
ఆహ
మీకు, ఇంగ్లీష్ వచ్చా?
ఇంగ్లీషా వచ్చు, బట్ కొంచెం కొంచెం వచ్చు, మరి ఎక్కువ యేమ్ రాదు.
అవున, ఇప్పుడు ఇప్పుడు స్పోకన్ ఇంగ్లీష్ మనకి యూట్యూబ్- లో నేర్పిస్తున్నారు ఛార్జిపిటి గూడ, నేర్పిస్తుంది గద
అవును, నువ్ మీర్ నేర్చుకుంటార?
ఆ అప్పుడప్పుడు ట్రై జేస్తున్న.
అప్పుడప్పుడ ఆహ్, ఇంటికాడనె ఉంటది గద, మరి నేర్చు- కూర్చోర మీరు,
అదె నేర్చుకుంటున్న, ఇప్పుడు నీ లైఫ్ లో ఆపర్చునిటి అపుడ్ ఆపర్చునిటీస్ ఉన్నయ్ కాని, ఎ నువ్ ఎన్ని యూజ్ జేసుకుంటలేవంటె ఏ మేమ్ చెప్తావ్
ఎవర్ నేనా,
హు అవును.
ఆ ఇప్పుడ అంటె, అంటె నాకు ఇంట్రెస్ట్ ఉండాలి.
ఆ కాదు నేన్ యేమ్ అడుగుతున్న అంటె, నీక్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నయ్ ఇంక ఈరోజ్, ఫెసిలిటీస్ ఏమేమ్ ఉన్నయ్? అద అది ఏదైన సరే, కాని నువ్వు యూజ్ చేసుకుట్లేవు, అన్ అన్ని నీకు అనిపిస్తుందా?
అన్ పిస్తుంది.
మ్యూజిక్ సౌండ్ అర్థం కాలేదు అదేందేంది.
అంటే టైం ఉన్నప్పుడు, అంటె చార్జిపి ద్వార మంచిగ, మనం ఏమన్న హెల్ప్ జేస్ కోని ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.
ఇంక
యింకా ఇం ఇంకా యింకా బానె ఉన్నయ్ కాన్ నేనె జూస్ చేసుకోవటలె
అవౌన అం మరి మీకు ఇవన్నిటికి కారణం, డిస్ట్రాక్షన్స్ ఏంది మళ్ళ
అన్ నా కోపిక ఉండదు మెయ్
నీ ఇం పె పేషన్స్ ఉండదు నీకు
ఆ అంటె ఇంట్రెస్ట్ ఉంటది
ఇంట్రెస్ట్ ఉంటది పేషన్స్ ఉంటది ఇంక
అంటె జాబ్ కెళ్ళి వస్త కద, మళ్ళ ఆడనే ఎయిట్ అవర్స్ వర్క్ చేసుకుంట, కాల్ నొప్పుల్ వేస్తాయ్ మెయిన్ నాకు
ఔన, మీసిస్టర్ చెప్తది కాదు మీ సిస్టర్ చెప్తది జాబ్ కించ వస్తది, ఆ అక్కడ వర్క్ జేసి వస్తది, పండుకోదు వచ్చి ఫోనె వత్తుతది అని చెప్తుది మళ్ళ.
ఔన ఆమె అట్లనె జెప్తది
నువెల్ లాకొతుతువ అంట, గద నువ్వు ఫోను
యేమొ, య మా సిస్టర్ కె తెల్వాలి ఏట్ టువల్ దాక వత్తుతున్సాము. యేమొ ఆవం కేర్
ఏదో, యేదన్న ఒకటి నేర్చుకుంటె అయిపోతది గదా అని
ఊమ్ టైం ఉన్నప్పడ్ నేర్చుకుంట, ఇప్పటి నుంచి
ఊహు యింక, చెప్పాలి.
హు ఇప్పుడు అంటె, మీరు కృష్ణుందె యేమన్స జూస్తర,
చూడాలి భగవద్గీత చదం అనుకుంటున్నా అన్నీ చదువుతలేండి రోజుకు
కొ దా మీతే కరా
అవుంది
అ కొనుకరు రాలక పోతే
ఆ మా సిస్టర్ ఇపించింది ఒక ఆమె
ఓకే అంటే ఎన్ని ఏ అంటే శ్లోకాల అవి
మొత్తం ఎయిటీన్ చాప్టర్స్ ఉంటాయి మొత్తం సెవెన్ హండ్రెడ్ స్ లోకాస్ ఉంటాయి
ఎన్ని కంప్ట్ చేసారు ఇప్పటికి
నేను ఇంకా సెకండ్ యూనిట్ దగ్గరనే ఉన్నాను
ఇంకా మళ్ళ అవన్నీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు
ఇంకా టైం ఉంది అవి మనం రష్ చేయద్ భగవద్గీతను అర్థం చేసుకోవాలి కాని
ఓకే అంటే డైలీ చవుతారా లేకతే
డైలీ ఒక శ్లోకాస్ సాగుతున్నా కానీ మీనింగ్ అర్ధం చేసుకుంటలే
ఎందుకుక
అ అందుకే స్లోగా అవుతున్నా అంటే ఇప్పుడు భగవద్గీత ఎట్లుంటదింటే ఇప్పుడు ఏదైనా స్లోగా అవుతే అది మన లైఫ్ అర్థం అవుతుది కానీ అది మన లైఫ్లా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటారు
కానీ భగవద్గీత మంచిగా చదివితే మేమో అంటారు కదా ఏదో సథింగ్
ఏమంటారు అదే సంథింగ్ ఏంది
అదే ఏంటి మనం అన్ని నేర్చుకుంటాం ఎవరితోనీ ఎట్లుంటాం ఉండల అట్లుంటాం
అవును కానీ నేను ఇంకా ఫస్ట్ చాప్టరే కంప్లీట్ చేసినా ఇంకా నేను మీనింగ్ అర్ధం చేసుకొని ఇంకా దాని లైఫ్ అప్లై చేసి చేంజ్ చెత్తరు పర్సన్ అది జస్ట్ శ్లోకాలు చదువుకుంటా పోతే కొంచెం మెమరీ అంత ఉండది కానీ నేను చదువుతా కాని మా ఇంట్ల వాళ్ళు కొంచెం కోపం తెప్పిస్తారు
ఎందుకట్లా నువ్ చేసేసాటలా
ఈ ఆ కోపం వల్ల ఇక నాకు మొత్తం మైండ్ మొత్తం డైవర్ట్ అయితది అట్లా
నువ్వు అట్లా కోపం పడొద్దు కద మరి
వాళ్ళు తెప్పిస్తారు ఇగ అట్లా ఆ శాతాలు చేస్తారు కాబట్టి నాకు ఇగ నా మైదా బయట నా కోపం తెప్పారు
నువ్వు అట్లా చేస్తావ్ కాబట్టి బట్టి మీ వాళ్ళు అట్లా చేస్తారు కదా
ఆ అవునవును
వాళ్ళ వాళ్ళ వాళ్ళ తప్పు ఏం లేదు నీ తప్పే ఉంది కదా
అవును ఆ వాళ్ళ తప్ పేమ్ లేదు అసలుకి
ఇంకా మీకు తెలుసు ఎవరైనా
అర్ధం కాలేదు
ఫ్రెండ్స్ డ్రైవరైనా నీకు
నాకు ఎవరన్ ఫ్రెండ్స్ నచ్చారు ఈ జనరేషన్ల ట్రస్టెడ్ ఫ్రెండ్ ని ఫైన్ చేయడం అంటే చాలా కష్టం
ఆ కరెక్ట్ కరెక్ట్ ఇది కరెక్ట్
అందరు స్నేక్స్ చొ ఉంటారు కదా సో నిన్ను
అంటే ఒక్క పర్సన్ కూడా లేరా ఫ్రెండ్స్
నేను ఎక్కువ ఎవరికి నమ్మను నేను అట్లా
ఎందుకుట్లా
నమ్మాలి అనిపించది నా లైఫ్ లో ఫ్రెండ్స్ కూడా ఇవ్వలేరు ఎక్కువ ఒక్క ఆమె ఉంది కానీ నార్మల్ గానే మాట్లాడతా అంత ట్రస్ట్ ఏం జయ ఉన్నదా అంటే ఉన్నది
ఉహ అంటే బ్రదర్స్ కూడా లేదా
ఆ ఒక బ్రదర్ ఉండు
ఇంకా చెప్పాలి
హ మీరు కాలేజీకి ఇంకా మీరు కాలేజీకి వెళ్తలేరా
అంటే ఓపెన్ చేస్తున్నా నేను కాలేజీకి వెళ్తలేను
అవునా ఎందుకు
అంటే అబ్బా ఆ అది చ్చ్ జాబ్ కెళ్తా కదా నేను.
ఆ ఒహో ఓపెన్ డిగ్రీ చేస్తున్నారు.
ఆ నిన్న్ నిన్ గుడా అదే చెప్పినా కదండి.
అంటే ఓపెన్ అంటే నాకు అర్థం కాలేదు, అందుకే మళ్ల అడుగుతున్నా.
ఆ అదే జాబ్ జేసుకుట్టా కాలేజ్ ఓపెన్ డిగ్రీ చేస్తున్నా.
ఓహో అవునా.
అంటే ఇప్పుడు కాలేజ్ కి ఫీజు గ అంటే ఇంట్లో ఆ సిచ్యువేషన్ గదా. బాలేేదు అందుకే. అందుకే జాబ్ కెల్లీ నా మనీతోనె నేను
అవును ఆమె వాయిస్ స్ట్రక్కు అయితుంది, కొంచెం ఫోన్ కొంచెం మల్లా కట్టు కాగలద కాల్ కొంచెం దూరం పెట్టుకొని మాటాడండి.
ఆ ఓకే చెప్పండి ఇంకా. మైండ్ పీస్ ఫుల్ ఉండాలం ఏంజెయాలె?
మైండ్ పీస్ ఫుల్ గా ఉండాలంటే నెక్స్ట్ కాల్లో మాట్లాడదాం దాని గురించి మనం.
ఓకే చం నీకు ఏ టెంపుల్ అంటే ఎక్కువిష్
ఇస్కాన్ ఆంటే ఇష్టం.
ఇస్కాన్ కృష్ణుడు ఆ?
అవును
ఫేవరెట్ ఫుడ్ ఏంటిది మీకు?
నా ఫేవరెట్ ఫుడ్ అంటే వంకాయ, చిక్కుడుకాయ. ఇంకా మ్ అ దానికా దాని ఏమంటారు? ఆహ అవి అప్పుడంటే తిన్నగాని ఆ ఆఫ్టర్ క్రిష్ణన్ ట్రస్ట్ జేషినంక న్ తింటలేను.
ఎ ఎన్ని డేస్ అట్లా?
ఇహ తిననూ, ఇహ మొత్తమే.
మొత్తమే తినరా?
ఆహ తినను.
అంటే కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి తినాలి అనే టైమ్లా అప్పుడు కూడా తినరా?
ఆహా లేదు ఏం తినను నేను ఇగ మొత్తమే.
ఎవరైనా అడుగుతే ఎందుకు దింటలేవు నువ్వు అంటే.
నాకు దినాలనిపించట్లేదు అందుకే తింటలేన అని చెప్తా. నేను ఇవన్నీ ఏం చెప్ప, నేను భగవద్గీత చవుతున్నా అందుకే తింటలేను. అద్ ఏదేం చెప్పన్ ఒకా ఒకా ప్రాణిని జంపీ నేను, దాన్ని తినడం నాకు ఇష్టం లేదు.
ఓకే
అది గూడా ఒక ప్రాణియె కదా, అది గూడా ఒక ప్రాణియె కదా.
కరెక్టే.
ఇప్పుడూ ఏమం అంటారు చెట్ల చెట్లు కూడా ఒక ప్రాణియే కానీ చెట్లు చెట్లని కట్ చేసి తింటే దానికి ఎక్కువ అది పెయిన్ ఫీల్ కాదు కదా సో ఇప్పుడు మనం ఒక మే కనన్నా ఒక కోడిన్న కట్ చేసే అది పేయిన్ ఫీల్ అయితది మనం మనిషిలాగానే ఓర్లు తది కాబట్టి దాన్ని దంపి తినడం మనకి కా అహింస అనమాట అందుకే నేను తినను ఆ ముందు అంటే తిన్న ఎందుకు తిన్నా అంటే నాకు తెలియదు కాబట్టి తిన్నా ఇప్పుడు తెలిసినంక కూడా తినాలంటే నాతో కాదు అలా
మంచి డెసిషన్ నే తీసుకుర్లే
నా కోక్కొక్కసారి ఎవరన్నా నాన్ వెజ్ తింటే కోపం వస్తుంది ఎందుకంటే పాపం మా ప్రాణిని దంపి ఆళ్ళు తింటురా అని అందుకే ఒక్కొక్కసారి మా ఫ్యామిలీ టే ఏ కోపం వస్తది
మరి వాళ్ళకి కూడా వాళ్ళ కూడా తినొద్దా మరి నువ్వు తిన
ఒక ప్రాణింది కాదు ఒక ప్రాణం చంపి తింటే ఆ పాపం కదా అందుకే కోపం వస్తది
ఓకే ఓకే నైట్ మీరు మూవీస్ చూస్తారా
అసలు మూవీస్ ఎ చూడను అస్సలు నాకు ఒక మూవీ కూడా తెలువదు
మీరు ఎం చూడరా టీవీ కూడా చూడరా మీరు
ఆహా అసలు మూవీ వల్లనే జనరేషన్ మొత్తం ఖరాబ్ అయిం
నేను టీ వి చూడరా అని అడిగిన
ఆ సీరియల్ చుస్ స్తా గాని ఆ సీరియల్ కూడా మెల్లా మెల్లాగా బంద్ చేయాలే
ఒకే ఎందుకు అట్లా మరి ఏం చేస్తరు మరి గొడలని చూసుకుంటా కుసుంటరా
పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే ఏవీ చూడొద్దు
ఓకే మీ వాయిస్ స్ట్రక్ ఆయితుందండి
ఎందుకు స్ట్రక్ ఆయిత్ స్తుంది నా వాయిస్ ఒకే ఒకే నేను రేపు కాల్ చేస్తా అండి మా మమ్మీ పిలుస్ స్తుంది
ఒకే ఒకే హమ్ ఒక్ కే ఒకే